ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామే అండి ఏం చేస్తున్నారు
ఏం చెయలే ఇప్పుడే తిన్నాను ఉన్ని అట్లా రీల్స్ చూసుకుంటూ ఉన్నాము మీరు ఏం చేస్తున్నారు
మేమ ఏం లేదండి ఇంకా తినేసొచ్చి డయేస్ వచ్చి పేరెంట్స్ త కా మాట్లాడి ఫ్రెండ్ తో కా మాట్లాడేసి
ఆ రేపు రేపు మన్నడు హల్ అంటేనే కండి ఏం ప్లాన్స్ అనట్లు ఏం చేసుకోలేదండి
ఆహా ఇంకా ఏం అనుకోలేదండి గుడికైతే వెళ్దాం అనుకున్నాము టుమారో చూడాలి అండి మీరు
వీకెండ్ కదా ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడనా ఆపోదా మనీ టెంపుల్ కో అట్లా
ఆ ఆ బాగుంటుందిండి ఫ్రెండ్స్ తో వెళ్తే
ఆ ఫ్రెండ్స్ సో అంటే కొంచెం రిలీఫ్ సో అట్లా అన్ని త్రి విన ఉంటా ఎ సద
ఇంట్లోనూ వీకెండ్ అంతా కాలేజ్ లోనే ఆహ్ హొ ఉంటాము.
న్న ఏం చేయం కదా మొబైల్ చూసుకుంటా అవి చూసుకున్ టా ఉంటాము
అంతేనండి టైం దొరకదు. కాలేజ్ ఉన్నప్పుడు అయితే
అట్ల బయటిక్ కన్నా పోతే కొంచెం బావ్ టది ఇంచేపూ రూమ్ లో ఉంటే ఏం చేస్త్ టామూ
అవును అంతేనండి మీ కాలేజీ తో ఫెస్టివల్స్ ఏం ఏం చేయలేదా అండి.
ఇంగా అంటే ఇంగా అశ్వ్ ఇంగా జరుగుతది ఇంగా చేయ్లేదు మోన్ననే ఫ్రెషర్స్ అట్ల ఐ పోయిందండి.
ఆహ్ సో ఎన్ని రోజులు చేస్తారండి. మీ కాలేజ్ లో
మా కాలేజ్లో రెండు రోజులు చేస్తారండి. దానికి సిక్స్ హండ్రెడ్ కట్టించుకున్నారు.
ఆహ్ హ
ఒగ రోజు అంతే ఏం ఉండవు ఒక రోజు సెలబ్రిటీస్ వస్తారంట. ఇంగ ఆ రోజు అంతా అయిపోతది. నెక్స్ట్ రోజు మ్యూజికల్ నైట్ అంటే డి. జే అంతా పెడతారు దానికి అయిపోతది. ద ఆ సెలబ్రిట్ ఉహ్మ్
మీరు డ్యాన్స్ ఏస్తారా అండి.
నాక్కంతం ఏం రాదు ఊర్న చూడడమ్ అంటే ఇష్టం. ఊరికే అట్లా డీ. జె వచిన్నను గుంపులో ఎగురూతం తే అండి
ఆ ఈ సారీ ఆ మాకేం రాదండి. జస్ట్ రూమ్ లో ఆ అంటే వీకెండ్స్ ఏమనా వచ్చిందనుకోండి. ఆ జస్ట్ రిలీఫ్ పోత్ ం ఫ్రెండ్స్ తో కలిసి సాంగ్స్ వేసుకొని బాగా రూమ్ లోనే ఎగుర్తూ ఉంటాం అనమాట అ
ఉ ఎంత ఎంజాయ్ చేస్తా ఉంటా రూమ్ లోనే
ఆ ఆ అప్పుడు అంటే వీళ్ళ వ తీసుకునింటాం కదా ఎప్పుడన్నా అట్లా చూసుకున్న
మెమోరీస్ లాగా అప్పుడు ఇట్లా చేశాము అని
ఆ బాగా అనిపిస్తు తుంది సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారండి మీ కాలేజ్కిి
ఆ ఇ ముందు ఎవరు అబ్బా ఆ రాజ సూర్యని ఎవరో తెలీదు మ్యూజికల్ నైట్ క ఆచే సూర్య అట్లా వస్తరూ
ఈసారా అంటే పోయిన సరే వచ్చినారా అండి
ఆ ముందు సారి వచ్చారంండి
అంటే ఈసారి ఎవరు వస్తున్నారంండి
ఈసారి గుర్తుకు లేదండి మర్చిపో పోయా
అయ్యో పర్లేదు లేండి
ఉ మీకేమైన్నా ఈవెంట్స్ అట్లా కండక్ట్ చేస్తారా కాలేజీలో
ఆ మాకు సిల్వర్ జూబ్లీ అని ఆ అంటే వస్తుందండి ఇంకా కండక్ట్ చేయలేదు ఆ అది టెన్ డేస్ పైనే జరుగుతుంది అన్నమాట అంటే టెన్ డేస్ పైనే జరుగుతుంది ంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ ని ఇన్వైట్ చేస్త స్తారంట
ఆ ఏం చేస్తారంండి ఆ శ్రీదేవి
స్తున్నాయి కదా శ్రీదేవి తర్వాత ఆ యాక్టర్స్ ఆ ఆ కొంచమ లేహ రస్త ప్పు
దానికి ఏమి అమౌంట్ ఏమి దానికి ఏమి అమౌంట్ ఏమి తీసుకోవాల అండి
ఆ కేను ఎంతో పట్టించుకున్నారండి
ఆ అంతే అండి ఈ కాలేజీలున్న ఉ డబ్బులు బొక్క మనకి ఏం చేసేది ఉండది ఏం పెట్టేది ఉండదు
అదయితే నిజమే అండి ఏం తినము పెట్టాము జస్ట్ అవి వాళ్ళ డె వేషం కోసం అంటే ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్ తో బాగానే చేస్తాము ఆ పని డబ్బు ఇట్లో ఎక్కువ పట్టిుకుంటారు
ఊన్న డబ్బులు కట్టినందుకు పోవళడి ఫెస్టిల్క కట్టమ ఉంగ అమ్మా అమ్మా కాాలేజ్ లో అటెండెన్స్ కురు కాలేజ్ కొని రాదు వంటారు పీడిస్తారంగా అన్ని కట్టేంత వరకు వదిలిపెట్టరు
సేమ్ మాకు కూడా అంతే అండి పేరెంట్స్ కాల్ చచ్చేసారు కొట్టకపోతే
ఆ ఏంది ఈ ఫెస్ట్లు ఎందుకు కనిపెట్టారు ఎంజాయ్ చేసాకంటే డబ్బులన్నీ
ఆ లాగుతా అంటారు
మీ ఊర్లో ఏం చేస్తారండి ఇంటికి పోయి
అడి పోయి ఏముందని పజలో ఫడు బాగుండదుగుతదా ఇంకా ఇంటికి పోయిేసి బాగా చేసుకొని తిందాంనకు ఉంటామా తనీ అటుటికి ఇంటి వెళక అసలు ఒకటి చేసుకోవద్దు కాదు తినవద్ది కాదు ఎప్పుటి ఫోన్ చేూసుకుంటా అంటాము
ఆ అంతే హిందిగ పోతే ఏం చేయబుద్ధి కాదు ఏమైన్నా తినాల అనుకుని పోతాం ఏం చేయము
ఆ అవును ఇంకా బుసు కూడా తీసుకని పోము
ఆ ఎట్లా అయిపోతది అయిపోతాయి ఇంటి దగ్గర ఉం హాలిడేస్
అవును ఇంకా ఫీజిలోనే ఉంటాం కదా ఇప్పుడు ఎప్పుడు సారిపోయేది ఇంటికి అందుకనే ఇంకా సేమ్ దస్కిళ్తారులే ఇప్ప పోను
ఆ
మీకు ఏమన్న వంటలు ఏమైనా వచ్చా అండి
ఆ వచ్చండి నా చిన్న చిన్న వంటలు ఏమన్నా చట్నీ అంటే తాలింపులు పప్పు చికెన్ అట్లా చేస్తానండి
చికెన్ చేస్తారా అండి మీరు
చేసాం ఏమంటే మ మసాలా అంత మ మమ్మీ చేస్తాది మిగతాదంతా నేను చేస్తాను ఫ్రై అంత
అవునా అయితే నేను మీకు చికెన్ రెసిపీ అడుగుదామని న్నా అండి మాకు రాదు జి రెసిపీ అందుకే
ఉ చెప్తాను వింటరండి
ఆ చెప్పండి
చికెన్ అంటే ఫస్ట్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవలు వేసి ఇంకా కొంచెం ఎగినక్ మరి ముక్కలని చికెన్ ముక్క క్కలన్నీ వేసేసి వేయించినాక పసువు ఉప్పేసి ఫస్ట్ కొంచెపు ఎంచు స్తాం తర్వాత ఇది మసాలా ఆడిచ్చింటాం కదా అద వేసి మరి కొంచెం మగ్గ పెట్టి
స్తాం కదా దాంట్లోకి మసాలా ఒకటే వేస్తానని ఇంకా ఏమన్నా వేస్తారా
అంటే పచ్చిమిరకాయ కొత్తిమీర అల్లము పుదీనా ఆ ఏదండి తెల్లవాయిలో ఆ కొబ్బిరి అన్ని వేసి ఆడి. చిన్నది అదే అంతా మిక్సింగ్ ఉంటాది కదా మసాలా. ఆ మసాలా దాండ్లేకేసి. సమ్
హ్మ్
నమ్ మాది నా కా వాటర్ కావాల అంటే ఏమన క్వాంటిటీ అట్లా బట్టి వేసుకుంటాము మకి ఫ్రై గా కావాలంటే గే పట్టిగా చూసుకుంటాం
ఎంతసేపు పడుతుందిండి అది ఫ్రై అడానికి
ఉంటే ఇప్పుడు అంటే చికెన్ బట్టి అండి తక్కువ ఉంటే త్వరగా అయిపోతంది అంటే త్వరగా ఉడికిపోతాది కదా ఎక్కువ ఉంటే కొంచం లేట్ అవుతాది ఆ అయితే నాడి ఆ మటన్ కన్నా చికెన్ త్వరగా అవుతాది
చికెన్ బాగా తింటారనండి అంటే ఏమి ఇస్తాము మీకు నాన్ వెజ్ లో
ఆ చికెనే అండి మటన్ ఏమి అంతగా తిన్నాను మీరు అండి
నేను అంతగాని తిన్నాను చికెన్ కాబ్బబ్ ఇష్టం అండి
ఆ ఇవి తినారండి స్టాటస్ అట్లా
ఆహా స్టాటస్ అసలు తా అండి బాగా అంటే కర్రీస్ లో కర్రీస్ చేస్తారు కదా చికెన్ కర్రీ తినే దాంట్లో చికెన్ నచ్చదండి జస్ట్ కర్రీస్ తో తింటాను అంటే ఎక్కువ బాక్స్ కానీ స్టాటస్ కానీ అట్లా ఉంటే ఏ నచ్చస్తుందండి
హ్మ్ ఇంట్లో చేసే దానికన్నా రేస్ బయటవే బాగుంటాయి కదాండి స్టాటస్
ఆ అదే నిజం అండి స్టాటస్ అంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో
టేస్ట్ రావు అంత రుచి రుచి బయటే బాగుంటాయి
అవునండి చాలా డిఫరెంట్ వస్తాది
ఆ మీ ఏమన్నా వంటలు వచ్చండి
ఆ అవునా కా పిండి వంటలు వచ్చా అండి అంటే పండగప్పుడు మా అమ్మతో కల్పిజేస్సంటా నేను మా అమ్మ చేస్ అంటాం అనమాట
ఆ మీరేం చేయరాండి
ఆ అంటే ఇద్దరం కలిసి చేస్తామండి అంటే ఇద్దరం కలిసి చేసే తొందరగా అయిపోతుంది కదా నేను మా అమ్మ కలిసి చేసాం అన్నమాట ప్రతి తే ప్రతి పండక్కి అంటే ఇంటి దగ్గర ఉన్నప్ ఇప్పుడు మాత్రమే నేను హెల్ప్ చేస్తా ఇంకా లేనప్పుడు మా అమ్మ ఒక్కటే చేసుకుంటాది
ఆ అదే మేల్లే ఇద్దరు కల్సుకొని చేస్ ఏ కలిసి అంటే ఇద్దరు కలిసి చేస్తే ఈజీగా అయిపోతాది
ఆ
మ్మ్ ఇంకేం చేస్సారు ఎమ్మిన్నెల్లు
ఏం లేదండి ఇంకా ఆ పప్పు అంట ఆ రాగి ముద్దా మీకు మీర్ తింటారా అండి రాగిముద్ద మీ సైడ్ చేస్తారా
ఆ తింటారండి
ఆ దాంట్లోకి ఈ రాగి ముద్దా ప్లస్ అంటే ఆ అమ్మమ్మ వాళ్ళు, ఆ బాగుంటదండి అమ్మమ్మ వాళ్లు ఏదో అంటే ఆ టమాటో పచ్చిమిర్చి అవి అంతా పొయ్యిలో కాల్చి దాన్ని, ఆ పిసుకుతారు కదండి ఆ గుజ్జ్ ఉ తర్వాత రాగి ముద్దలబ్బా భలేయిష్టమం డి నాకైతే అది ఇప్పుడు అమ్మమ వాళ చేతి అమ్మమ్మ వాళ్ళ ఆ ఓకే అండి సరే అండి బాయ్